హలో మ్మ్ చెప్పువే
ఊ అట్లా ఆ అబ్బాయి ఆ ఆంటి దగ్గరే ఉంటానంటే ఆ ఇంకా ఈమనే పెంచుకో ఉంటుంది మేము అప్పుడే అనుకున్నాము ఆ ఆంటికి చూస్తే ఏజ్ చానా ఉంది వాడు చూస్తే చిన్నగా ఉంటాడు అంటే ఏమన్నా లేటుగా పుట్టినాడేమో అనుకున్నాం
ఊ అ నువ్వు కానీ వెళ్ళిరా నాయన ఇంసేపు మంచిగా వుండే వచ్చి లోడ పెట్టుకునప్ప
ఎందుకు గలాట పెడుతున్నారు
ఇపుడు వాడే వాడు వచ్చినాడు ఇంతసేపు మంచిగానంట్లే వాడు వచ్చి చేర్చుకుంటన్నాడు చెప్పు హాయ్ హరి
నిన్న నైట్ హలో
ఆ
నిన్న నైటు
ఆ
నువ్వు పడుకుంటా తలనొప్పికి ఉందని చెప్పి పడుకున్నావు కదా
ఆ
ఆ నేను దయ్య మూవీ చూస్తా ఉంటి ఎప్పుడు పడుకున్నా తెలుసా వన్ థర్ టీ కు పడుకున్నా నేను చెప్న కదా అప్పుడే వెళ్ళి కొన్ని నీకర్నిస్ మమ్మీ అని
ఆ ఆ ఆ అంత భయంకరం మా అండి అది
బాగుంది తను చూడు నువ్ కూడా
చక్ చేస్తాను రేప్ చేస్తాను
ఎప్పటిదో ఒక ఒ డెమోన్ ఉంటుంది
ఆ
దాన్ని పూర్వీ ఒక తరం వాళ్ళు ఒక వంశం వాళ్ళు ఆ ఒక జీ అంటే జీవించున్న వాళ్ళ బాడీలోకి దాన్ని పంపించి ఆ మమ్మీని ఎట్లా చూడతారు బట్టలతో
ఆ ఆ
అది ఆ బాడీలో నుంచి బయటికి రాకుండా ఆ అద్ ఆ బట్టల మీద అంతా ఆ స్కిన్ మీదంతా రాసి దాంతో ఆ గుడ్డతో చుట్టేసి ఆ మనిషిని అలా పెట్టేసి ఆ అదే పిరమిడ్స్ అంటారు కదా
ఊ హు హు
అట్లాంటి పే ఆష్ అలాంటి దాంట్లో పెట్టేసి బంధించి ఉంటారు దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మనిషి లోపలికి దూరి అలా వెళ్ళుంటుంది కదా
ఆ
కొన్ రోజుల తర్వాత మార్చాలి వేరే వేరే బాడీస్లోకి మారుస్తా ఉండాలా
ఉమ్
ఆ అలా అని చెప్పి ఒక పాప చిన్న పాప బాడీలోకి మార్చాలని చెప్పి ఆ పాపని ఎత్తుకొని పోతారు అది స్టోరీ ఆ పాపకు వస్తుంది అలా ఆ దయ్యము బావుంటుంది ఉమ్
భయంగా ఉండదు
అ బాంది భయంగానే ఉంది
ఉమ్
నేను నైట్ లైట్స్ ఆఫ్ చేసుకని చూసిన బా
అ అట్లే చూడాలి నైట్ మా మామ చెప్ దడే సమయం భళ్ళే చెప్తాడు అట్లా హర్రర్ మూవీస్ ఏమన్నా చూడాలంటే
అందుకే కదా మిద్దె మీది నుంచి ఒకసారి
ఆహాహా అందుకు కాదులే అట్ట మూవీస్ చూసేది వేరు అట్లా సౌండ్ వచ్చేది వేరు అట్లా మ్
మ్ అయినా ఆ మూవీ చూసే కదా నీకు అట్లా అనిపించింటుంది అప్పుడు
కాదు కాదు మూవి చూసిన అప్పుడు యా సౌండ్ క ఇట్లంతా భయ్ ఒ మూవీ చూసినప్పుడు ఏమన్నా సౌండ్ వస్తే పక్కకు తిరిగి చూస్తాం అట్లా ఉంటది కాని అంతే అట్లా నిజంగానే ఇంకా సౌండ్లు వస్తాన్నాయంటే ఇంక భయం రాదా అల్రెడి శ్రీనాథ్ గాడ్ జెప్ ఉన్నాడు ఫస్ట్ వాడికే కనపడింది మళ్ళీ నాకు అట్లా
మ్
హ్మ్ అట్లా టెర్రస్ మీద కూర్చొని నైట్ టేమో బడ్స్ పెట్టుకొని చూడాల అంటాడు హర్రర్ మూవీ అంటే అప్పుడు అట్లే చూడాల్రా భయంతో చూడల కొంచెం బావుంటది అట్లంతా చూస్తేనే బావుంటది అని చెప్తాడు మా మామ డిమోంటి కాలనీలో అసలు దయ్యమే ఉండదు తెలుసు కదా డిమాంట్ కాలనీ చూసావ
లేదు నేను చూడ్లే
సూపర్ ఉంటది మూవీ అస్సలు హర్రర్ మూవీనే కాదు కానీ భల్లే ఉంటది
ఉమ్
మ్ డిమోంటి కాలనీ ఆ డిమోంటి కాలనీ హరర్ మూవినేలే ఏదో హర్రర్ అంటే హార్రర్ అట్లా ఉంటది
హ్మ్
వాన్తే ఇంకొక సినిమా ఉంటది ఆ హీరోదే భళ్లే ఉంటది ఆ సినిమా ఇంగ మ్ సింపుల్గా ఉంటది కానీ భయంగా ఉంటది నైట్ టైమ్లో మా మామ చెప్పినట్టు చూస్తే నైట్ టైమ్లో టెర్రస్ మీద కూర్చో అంటాడు బడ్స్ పెట్టుకొని చూడు సౌండ్ బయట కిందబడేలా చూడొద్దు అంటాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొన్
నేను నిన్న భయపడతా అని చెప్పి సౌండ్స్ తగ్గించుకొని స్లోగా పెట్టుకొని విన్నా
ఎంత స్లోగా పెట్టుకున్నా అట్ట టెర్రస్ మీద కూర్చుంటే అయిపోతది కదా
నేనంత ధైర్యం నా జన్మలో ఎప్పుడు రాదు నాకు
ఉమ్
గేమ్ ఆడుతున్నావా
ఏం గేము ఏం గేము
ఏ ఏం గేమ్ అడ్తవ్ నువ్వు
నేనేం గేమ్ ఆడ్త
మైండ్స్డే
లేదు డబ్బులు లేవు
ఉం
మా పాప వేసిన రెండు వందల్లో ఇరవై రూపాయలు వెళ్ళిపోయింది ఈ రోజు పప్పుకి పెరుగుకి మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆడాలంటే అంటే డబ్బులు ఎడికిపోవల్ ఎవర్ని అడిగిన ఇవ్వరు
ఉ
అందుకే అడిగేది మానేసిన
హలో
చెప్పువే వినపడలే అందుకే అడిగేది మానేసిన
అంటా
వేలేదంటన్నా
నీకీ ఎట్లొచ్చింది
మా అమ్మ నాయన ఎవరిని మా నాకు హిస్టరీ చూపట్లే మా అమ్మయి నాయన ఎవరిని వేసంటారులే నాకు మెసేజ్ నోటిఫికేషన్ రావు ఎవరన్నా వేస్తే లాగౌట్ చేసింది ఏమో అనుకున్నాలే
ఊ
ఊ
ఇప్పుడు నేను కార్య నాది లాగౌట్ అయితే
ఉ ఎమ
ఏం లేదు లే
చెప్పేమో
ఏం లేదులే నువ్వు చెప్పు
ఉమ్
తలా తిరిగిపోతాంది
ఏం నేర్చుకున్నారు మీరు ఏం నేర్పించిందా పాప రేపు ఎగ్జామ్ కి ఎంత ఈజీగా నేర్చుకుంటారు కదా మీరు పైతాను
అంత డెఫినేషన్స్యె పైతాన్ ప్రోగ్రామింగ్ కాదు నేను ప్రోగ్రామ్స్ ఒక్కటి చేయలే పైతాన్ లో
పైతాన్ నేర్చుకోలేదా నువ్ అయితే ఇప్పుడు ఇంతవరకు కొంచెంమని రాదా బేసిక్స్ బేసిక్స్ ఏమి
ఎందుకు రావు బేసిక్స్ వచ్చు బేసిక్స్ అంటే ఇంకా మనం సెమ్ లోనే నేర్చుకున్నాం కదా తాము ప్రోగ్రామ్స్ చేషినాము బేసిక్స్ అంటే
ఎవరు చేసినారు ఏదో చూసి చూసి చేసినాం అట్లా
చూస్ చేసినామ్ అంటే డేటా టైప్స్ ఫ్లోటు ఇంటీజరు ఊ ఉంటాయి అవి అవి తెలీదా ఎందుకు ఇచ్చుకుంటామని అంతే బేసిక్స్ అవే ఇంకా తెలియకుండానే పాస్ అయినావా పైతాను
ఆ గుడ్డి వాటంగా పోతాం పాస్ అయితాం చూసి రాస్తాం పాస్ అయితాం అంతే
గుడ్ బాయ్
వేరీ వేరీ వేరీ గుడ్ బైయ్
మ్ అవును
మ్
చాన గుడ్ బై
మ్ థంక్ యూ థ్యాంక్ యూ అట్లా పోవుడొద్దు మళ్ళీ క్రుంగి కుృషించిపోతాను నేను మరి
ఒద్దులే ఎందుకు కుంగ్ కృంగి కృషించిపోవడం నేను పోగుడుత్తానా తిట్టలే
అంటే నాకు కృంగి కృషించిపోవడం అంటే అర్థం తెలియదులే
కృంగి కృషించిపోవడం మం అంటే మనసుకి బాధ కలిగినప్పుడు అది ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అట్లా అయిపోతారు అట్లా ఫీల్ అయితన్నప్పుడు అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతున్నప్పుడు దాన్ని అట్లా చెప్తారు మ్
ఓకే ఒకే సారీ తెలియదులేమ్మ
మ్
అయ్యే
మ్ ఇంటికిెళ్ళొచ్చు కదా
కేల్
అదేదో అదేదో ముందు పోయింటే బాగుంనిండు ఇప్పుడు వెన్నస్ డే నుంచి కాలేజ్ ఎవ్వరు రారు ఇప్పుడైనా వెళ్ళేసి రా అదేదో చెవిలో పసరు పోయించుకొని వస్తా ఈసారి పక్కా వెళ్ళినప్పుడు అన్నావు అంతే ఏది ఇదిలే ఏమైతుంది నువ్వు మీ అమ్మ వాళ్ళకి కాకుండా ఇంకె ఎవరికి చెప్తావు వాళ్ళు బాధపడుతారు అంటే నువ్వు ఇట్లా బాధపడుతంటావా తల నొప్పితో వాళ్ళకి చెప్పకుండా మ్
సరే ఓ సరి వాటా కూల్ కూల్ వై అర్ యు క్లాస్ పిక్ ఫేంగ్ మీ
ఇంగేమి ఏమనలే నిన్ను పోయిన సారి అంతలా చెప్తివి చూపించుకొని వస్తా చూపించుకొని వస్తా అని ఏం డాక్టర్ల దగ్గర తగ్గనప్పుడు ఏదో ఒకటి వేరేది చూడాలా మళ్ళీ డాక్టర్ల దగ్గరకి పోతావ్
అ
మ్ ఇవి బడ్స్ భలే వర్క్ అయితున్నాయి హలో
ఆ అందుకే అది కొనిచ్
సేమ్ టి కాదు త్రీ హండ్రెడ్ కదా
ఆ
ఆ నేను ఇంటికి పోయినానా. వెళ్లి చూస్తే మా అన్న దగ్గర సేమ్ బర్డ్స్ ఉన్నాయి వాడు వైట్ కలర్ తీసుకున్నాడు.
అ.
ఎంత రా అని అడిగితే ఫోర్ హండ్రెడ్ అని చెప్పినడు.
అ.
అ.
అది ఒరిజినల్ కంపెనీ ఎంతో తెలుసా సి ఎం ఎఫ్.
ఎంత.
రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు మూడు వేలు నాలుగు వేలు.
ఇది డూప్లి డూప్లికేట్ కంపెనీనా.